వస్తం అండి
బావున్నారా అండి
హలో
మంచిగా ఉన్నారా అండి మంచిగా ఉన్నారండి వినపడుతుంది హలో
ఉ హూ హూ
మంచిగున్నార అండి ఇనపడుతుంది నాకు
హలో ఆ మంచిగున్నామండి మీరు బాగున్నారాండి ఆ ఇనస్తుందండి బాగున్నరండి
ఆ బానే ఉన్నా బాగున్నరా అండి బాగనే ఉన్నా మీరు బాగున్నారా మాది వినబడుతుంది ఫోను
డి మీరు మంచి ఉన్నారా అండి ఇనస్తుందండి నాకు కూడా మాట్లాడుతునండి ఓ ఇనత్త లేదు ఆ అన్నకి
ఇనస్తంది ఇనస్తంది వినస్తాంది హలో
తినస్
హలో
తిన్న అండి
ఆ వినబడుతుంది
ఆ బాగున్నామండి ఏ ఏం చేస్తున్నరండి ఆ బాగున్నామండి ఏం చేస్తున్నరు
ఆ చెప్పండి ఏం జెసలు మరి ఇంకా విశేషాలు ఏం చేస్తాలు విశేషాలు ఇంకా
స్తున్నరండి
ఏం ఉన్నది ఏం
ఏం చేసున్నారండి ఏం నేను నీ ఆ నాకు కూడా ఇనస్తుందండి నే మాట్లాడుతున్నా అండీ హో
ఆ మాట్లాడండి మాట్ ట్లాడండి ఇనవ ఆ అవునా చెప్పండి
ఏం లే అండి నేను నేనున్న మగ్ ఒక ముచ్చట్ మీరే
ఇనవడుతా అవునా అడి ఆ తిన్నం మేము కూడా తిన్నాం
మీరు తిన్నారా అండి
మేము కూడా తిన్నామండి
తిన్నరా అండి
మేము కూడా తిన్నాం ఆల్రెడీ తిన్నాం సిగ్నల్ లేనా
ఇప్పుడు వచ్చిన దగ్గర నుండి క కంకులు దేసే అ అవి ఉడక అన్నం అండీ ఆహా అవునా బావి దగ్గర నుండి ఇప్పుడు వచ్చిందండి ఇగ మాక్క మా కోసం
అయ్యయ్యో సిగ్నల్ అసల్ రావట్లేదు కావచ్చా అండి సిగ్నల్ రావట్లేదండి అసలు అర్ధం కలేండి
హలో
సిగ్నల్ రావట్లేద అండీ మీకు
హలో
సిగ్నల్ సిగ్నల్ రావట్లేదాండి మీకు
నాకినోస్తుందండి మంచిగ
మాకు ఆ మా మాకు కూడా ఇనస్తదండి మంచిగనే ఇనస్తందండి మాట్లాడండి మీరు మాట్లాడండి మేము కూడా మాట్ మాట్లాడుతున్నా అందరు ఏం చేస్తున్నారు బాగున్నారా ఆ ఓకే మాట్లాడండి మీ స్నేహతురాలు ఉన్నారండి మీ స్నేహితురాలు ఉంటే వాళ్ళకి చేయడి పోన్ వీట్ల ఆ మాది అలా చేపల కూరండి మేము కూడా చేపలు చేసుకుంటున్నాం అండి
ఓ వస్తుంది వస్తుంది
సరే అండి మరి బాగున్నారా అందరూ మంచిగా ఉన్నారా ఏం చేస్తూరు ఏం చేస్తళు అందరు మంచిగా ఉన్నార
సిగ్న వాత్తలే
ఆ ఓకే ఓకే ఏం కదండి పర్లేదు మాట్లాడండి సిగ్నల్ రాకుండా మాట్లాడండి ఏం కాదు తిన్నారా అండి అంత మంచి అంత మంచి ఆ అంత మంచిగానండి ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడు వినిపిస్తుందండి
ఇతరాలకి ఇస్తుందండి
ఆ అయిచయని వాళ హలో
ఏందీ
హలో
ఆహా
అవును
ఆ సరే అండి అది ఉడకబెట్టా అండి తిన్నరా అయితే మీరు అది ఉడకబెట్
ఆ మారుతునండి ఇకపో వినబడట్లే నాకు
ఆ సిగ్నల్ ఏది కావచ్చా అండి అయినా ఏ కా లేండి పర్లేదు మాట్లాడండి
మంచి అండి
అయినా అయినా మాట్లా అయినా ఏం కదండి మాట్లాడండి పర్లేదు
ఏం చేస్తుందండి కాళాశాల పోయొచ్చారండి ఇంటికి ఆ హ్మ్ ఆ లేదు అంది ఇంకో మగని ఉడుక వెట్ట అసలేవిట్లేదండి నన్ను కోడుతున్నాడే
అవునా అంటే మీ నాన్న మీ నాన్న మీ నాన్నగారు గిట్ల లేరుండి మీ నాన్నగారు చెప్ప వీళ్ళు
కొడుతుదండి
ఆహా అంటే కంకులు అంటే మీకు చాలా ఇష్టంమా అండి
ఇష్టమే అండి మ మా అక్క నన్ను కొడుతుందిండి నేను ఏం అనక ముందే హు హు లేరండి వాళ్ళు పని పడుతుందండి ఫోన్ చూస్తుండే ఊకె చూసినా హ్మ్ చెప్పండి ఇంకేం చేస్తున్నాండి.
ఇంకా ఇప్పుడు మేము కూడా ఇప్పుడే ఇప్పుడు కూడా కళాశాల పోయి వచ్చినాం అండి మేము హలో
హ హ అవునా మా ఆయన వస్తుందండి
ఇప్పుడే మేము కళాశాల వేయొచ్చినామండి. ఆ మా డాడ ఇయ్యాల మా నాన్న చేపలు తెచ్చిండి ఆ చేపలు కూరేసుకొని తిన్నాం. అయినా బానే ఉందండి చేపల కూర మా అమ్మాయి చేసింది చేపల కూర ఆ ఇంకా ఆ ఆ ఉండ చ్చండి చాపలా కూరొండచ్చు మా అమ్మ నే చాలా మంచిగ వండుతదండి, మాకన్నా మా అమ్మనే చాలా బాగా వండుతది గాబట్టి మా అమ్మనే మా అమ్మకిగ మా అమ్మనే వండి పెట్టిందండి మాకు
ఆహా అవునా అన్
ఆ అయినా మీరు ఈ ఎండాకాలం పచ్చడ్లు పెట్టుకుంటార అండి ఏమన్న పచ్చడ్లు?
ఆ పెట్టుకుంట మండి చింతకాయ పచ్చడి పెట్టుకుంటామండి చ టమాట పచ్చడి చానా రకాలుగ పెట్టుకుంటామండి.
అవునా అండి, అయినా పచ్చడ్లల్ల మేన్ మీకే పచ్చడ అంటే చాలా ఇష్టంగా డండండీ
హే మాకు ఏ పచ్చడంటే మాడికాయ పచ్చడున్ను చింతకాయ ప్ పచ్చడ అంటే చాలా ఇష్టంమండి
అవునా అండి మాగ్గూడా మాకై చింతకాయ పచ్చడ కన్న టమాటా పచ్చడ బాగుంటదట కనీ నిజమేనా అది?
ఆ అది గుడ బావుంటదండి వేడి వేడన్నమ్ లేస్ కుంటే సూపర్ ఉంటదండి ఆ టేస్టే వేరె ఉంటదండి.
ఆ జాగ్ లన్నీ ఇప్పుడవ్వేసుకునే అవ్వేసుకునే తింటామండి మేమిప్పుడు ఆ పచ్చడ్లేసుకునే తింట్ తున్నమండి ఇప్పుడు చాన అంటే చానా ఆ వేడి వేడి అన్నం అండె అయ్యి చానా బావుంటానయండి నిజంగా ఈ సారీ మా అమ్మ ఈసారి చానా ఎప్పటికన్న ఈసారి చానా మంచిగా పెట్టిందండి ఆ పచ్చళ్లు.
అహా అవునా అండి మిర్జెప్
ఆ
నాగ్గుడ దిన్
ఆ మా అమ్మ మా అమ్మ చేసే వంటలు చాలా అంటే మా అమ్మ చేయడం వల్లనే మేము ఇంత ఇంతగనం మంచి మంచి స్థాయిలో ఉన్న అంటే మా అమ్మ వాళ్ళనే అండి, మేము తినుకుంట మంచిగా జాబ్ జేసుకుంటా ఆ ఆ అయినా మీ కాడ ఇప్పుడు వాతావరణం ఎట్లున్న దండి.
వాతావరణం ఒక పక్క ఎండ గొడుతుంది ఒక పక్క సల్లగుందండి మాకు వాతావరణం
ఆహా అవునా అండి అంటే ఎప్పడికి ఎండ గొట్టదా అండి మీకెళ్ళి అంటే ఎండాకాలం గూడా సల్లగనే ఉంటుందా అండి మీకు? ఎండాకాలం గూడ సల్లగనే ఉంటదా అండి మీకు ఆ మి మా అమ్మ గూడ ఇప్పుడు అయినా మొన్న మొన్న మొన్న సంఘటనలో ఏమైందంటే ఇప్పుడు మా కళాశాలలో ఒక ప్రోగ్రామ్ జరుగుతుందండి ఇప్పుడు మేము వెళ్ళాలని జూస్తున్నాం కాలేజ్ కి కళాశాలకి
అల్ల ఇనబడట్
ఆ మా కళాశాలల గూడ ఇప్ ఇప్పుడు మేము వెళ్ళాలన్ జూస్తున్నము అట్లా
అవునా అండి ఎందుకండిప్పుడు ఇప్పుడు గూడ దే ఓపండి ముయ్యరా అండి మీ కాలేజ్ ని
ఆ ము ముయ్ కళాశాలను ముయరండి ఇప్పుడు కళాశాలను మూత్తే నైట్ తొమ్మిది గంటల వరకు పది గంటల వరకు ఉంటదండి మా కళాశాల
అవునా అండి
మా కళాశాల మూస్తే మళ్ళ మేమందరం అంటే మేము ఆటలాడుకునేది కళాశాలల్నే కాబట్టి కళాశాల అంతా తొందరగా ముయ్యరండి
అవునా అండి అక్కడబోయి ఆడుకున్
ఆ ఇప్పుడు మేము రోజు గ్రౌండ్ పోతాం అండి. గ్రౌండ్ పోయి బాడీ అంతా కొంచెం ఆ బొక్కలున్నీ గట్టిగా ఉండాలంటే గ్రౌండ్ ఇట్లా పోవాలి కదండి మేము.
ఆ అవునండి, పోవాలండి.
నేను కనుగొనేదట్ల గ్రౌండ్ పోయి మాట్లాడతామండి. గ్రౌండ్ లో ఏమన్నా మైండ్ మైండ్ లో మంటే మెదడు కొంచెం మొత్తం రిలీఫ్ కానికి, ప్రశాంతంగా మైండ్ మొత్తం ప్రశాంతంగా ఉండటానికి. మ అట్లా ఒక ఎక్సర్సైజ్ చేస్తామండి మేము. పొద్దుగాల లేవగానే
అవునండి, మేమయితే ఏం చెయ్యమండి. అండి మేము తింటాం పంటాం అండి.
సాయంత్రం కూడా అట్లానే వెళ్తాం మేము. సాయంత్రం వెళ్ళి కూడా మంచిగా సాయంత్రం పొద్దుగాల కన్నా ఇంకా సాయంత్రం చాలా బాగా టైమ్ ఉంటది కాబట్టి, చాలా ఎంజాయ్ చేస్తామండి మేము. చాలా టైం ఉంటది మాకు ఆ మా అమ్మ వా మా అమ్మ వాళ్ళు కూడా ఏమన్నారండి. మే ఇట్లా గ్రౌండ్ ఇట్లా వెళ్తే మా గ్రౌండ్కి వెళ్తే, మేము ఏమనరు మా అమ్మ వాళ్ళు కూడా, చాలా మంచిగా చూసుకుంటారు. అంటే మళ్ళా మా అమ్మ కూడా మేము మా అమ్మ కూడా మేము రోజు పోయరాంగానే, మాకు కోడిగుడ్లు ఇవన్నీ ఉడకబెడుతుందండి అసలు
నీ
సరే
ఎవరైనా ఏమ అంటారు కదా? అమ్మ ప్రేమ గొప్పతనం ఎక్కడ లేదని అంటారు కదా? అట్లా ఉంటాదాండి. సరే అండి మరి ఉండండి ఇగ
ఆ సరే అండి.